హలో హలో ఆ గుడ్ మార్నింగ్ అండి ఆ నిన్న టీమ్ ఇండియా ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో విజయం సాధించింది కదా దాని గురించ నా విశేషాలు ఏమన్నా మీరు చెప్తారా
చాలా అంటే ఆ
చెప్పండి
నాకు తెలిసింది చెప్తానండి కొంచెం ఉం చాలా అదిరిపోయే మ్ విజయాన్ని సాధించిండ్రు టీమిండియా వాళ్ళు మ్ చాలా అంటే చాలా అద్భుతంగా బాగా ఆడారు నిన్న
ఓకే అ దాని సంబంధించి ఒక్కొక్కటి కొంచెం ఆ టీమ్ అంతా ఎట్లా ఆడింది ఎలా నడిచింది దాని గురించి ఆ విడమచ్చి కొంచెం చెప్పండి
ఉ
మీరు చూసారు కదా
పవర్ పోవడం వల్ల మొత్తం చూడలేకపోయినాను అది బాగా ఇదయిపోయింది మాకు కానీ ఆ ఎవరోది శామ్సన్ సంజు శాంసన్ అయితే తొంభై ఏడు పరుగులు చేసి అద్భుత్ తమైన స్కోర్ ను పెంచినాడు ఉ ఉ చాలా అంటే చాలా బాగా బెరనా సంజు సమ్సన్ అనే హార్దిక్ పటేల్ హార్దిక్ పాండ్యన్ ఉమ్ ఇశాన్ కిశాన్
ఉ
ఉమ్ ఫిఫ్టీ ఫోర్ ఒకరు చేశారు ఎయిటీ నైన్ ఒకరు చేశారు చాలా బాగా ఆడేరు చాలా
ఓకే అయితే
ఫయార్టీ ఆ
మెల్లగా ఆట సాగుతుండగా ఇంకా ఏం గమనించారు మీరు
ఇంకా మన ఇండియన్స్ ఆ ఆనందం పట్టలేకపోయినారు ఇకా దూసు వెళ్లాలన్న ఆ న్యూజిలాండ్ పైన వాళ్ళ ఒక్కొక్కరు బాల్లు విసురుతుంటే ఉమ్ అసలు ఇదివరకు ఎన్నడు చూడంని అంతా పట్టుదలతో ఆడినట్టుగా అనిపించింది. గెలిపించడానికి అందరు తమ వంతు ప్రయత్ ననే ఆ తమ వంతు ప్రయత్ దాని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఓ ఆ కష్టపడ్డారు.
ఓకే మొత్తం భారత్ అంతా కూడా మురిసిపోయేటట్టు చేసారనమాట.
మొత్తం మొదటి నుంచి. రాకెట్ లాగా దూసుకు పోతుండే వాల్ వాల్ సంత
ఆ ఇంకా మీరు గమనించిన ఇంకా స్పెషాలిటీ ఏముంది. చెప్ తార ఇంకా
ఇంకా అసలు ఇది వరల్డ్ కప్పు గెలవడమే మనకి స్పెషల్ ఇగ
ఓకే కొంచెం ఆ విశే చాలు ఒక్కొక్కటి ఆ ఒక్కొక్క ప్లేయర్ ఆడిన
వాళ్ళు ఉమ్ వాళ్ళు బా బ్యాటింగ్ ఎంచుకోవడం ఒకటి మంచిది అయిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు న్యూజిలాండ్ మీద ఆ తర్వాత విలక్త్ తో సమానంగా న్యూజిలాండ్ కూడా చాలా బాగానే కవర్ చేసింది. కాకపోతే లాస్ట్ ఓవర్ లో అందరు తొం తొందరగా అవుట్ అవడం వల్ల వాళ్ళకి పాపం ఓవర్స్ లేక బా బాల్స్ లేక వాళ్ళకి ఆ స్కోర్ చేయలేకపోయినారు. మొత్తం నాట్ అవుట్ అయిపోయినారు. అందరు అప్పటికే
ఉం పాకిస్తాన్ ఆ ఆటగాడు ఉన్నాడు కదా అత్యధికంగా బాగా పరుగులు సాధించిన ఆయన పర్హానా ఎవరు అది మూడు వందల ఎనభై మూడు పరుగులు ఏదో సాధించార అని అంటున్నారు. ఆ అది మీకెలా అనిపించి అంటే ఆటగాళ్లు ఆడే విధానం. ఎవరినైనా మెచ్చు కోవాలి కదా అది ఎవరైతే గాని
అంతే స
ఓకే ఇంకా మన భారత్ కి సంబంధించిన బుమ్రా బుమ్రా అత్యధికంగా పద్నాలుగు వికెట్లు కొట్టాడు అని చెప్పి అర్థం అవుతుంది ఆ అది గమనించ చారా
ఉహు అది నేను చూలేదు గమనించలేదు
ఆ అలాగే ఎక్కువ సెంచరీస్ చేసిన దాంట్లో పాకిస్తాన్ ప్లేయర్ ఉన్నాడు సాహెబ్ జాదా పర్హాన్ అని అలాగే మన ఇండియా చిన్న సంజు శాంసన్ కూడా
ఆ సంజు శాంసన్ ఆ ఎక్కువ సిక్సర్లు ఫోర్లు అతను అతని తోటే గెలిసింది అని అనుకుంటున్నా నా వరకైతే
అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఏమన్నా ప్రత్యేకతలు ఉన్నాయండి ఈసారి ఆడిన విధానంలో ఏమైన్నా ప్రత్యేకతలు మీరు ఏదమైనా చూసారా
హ్మ్మ్ చాలా లాస్ట్ అయితే లాస్ట్ ఇయర్ రోహిత్ ఆధ్వర్యంలో ఎట్లయితే ఆడినారో ఇప్పుడు కూడా ఆయన అప్పుడు ఆయన నాయకత్వంలో ఏ విధంగా అయితే ఆటలు ఆడి గెలిపించినారో ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగిచినట్టు
అనిపించింది వెరీ గుడ్ ఇంకా మీకు నచ్చిన విషయాలు ఏంటి ప్రత్యేకంగా ఏ ప్లేయర్ విషయంలో మీరు బాగా హ్యాపీ అయ్యారు హలో స్ స్ హాలో